హలో
హలోనా ఏం చేస్తున్నారు
నేనా ఎగ్జామ్స్ ఎప్పుడప్పుడు అయితే ఎప్పుడప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నా
ఎగ్జామ్స్ ఓయమ్మో ఏ అంత ఆతృతగా ఉంది ఎగ్జామ్స్ రాయాలి రాయాలని చెప్పి ఆ
యి పోతే వెళ్ళ సెమ్ అయిపోతే అదొక ఆనందం
అంటే తొందర తొందరగా సెమ్ అయిపోల్ల తొందర తొందరగా జాబ్ తెచ్చుకోవాలనా
జాబ్ అనుకున్నంత ఈజీ కాదు కదా
ఏముందలే మీరు అనుకుంటే ఎంతసేపు గాని
అబ్బా నేను అద అనుకుంటాను చిన్నప్పటి నుంచి ఏముంది రే ఒక జాబ్ అనేటప్పుడు ఇప్పుడే ఎపిస్తున్న
డిప్లొమానే కదా నువ్వు చేసింది మరి మొబైల్ లోరాలేదా
అయినా మా వాళ్ళు వద్దున్నారు మా ఇంట్లో వాళ్ళు వద్దున్నారు ఫస్ట్
అవునా
నాన్న ఎందుకు లే అన్నారు ఫస్టే అంటే బి టెక్ ఖచ్చితంగా కాదని చెప్పేసినారు
ఉహూ
డిప్లొమా పోలే
అందుకు ఇప్పుడు తొందరగా సిమ్ అయిపోతే ట్రై చేద్దాంమని ఉన్నావా
హ్మ్మ్ ట్రై ఏ ముందు లే వెళ్లిపోచ్చు లే నీది సివిలేగా
సివిలా ఇక్కడే జాయిన్ అయిపోకూడదు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎట్లా తీసుకుంటారు
బా మనకి ఎందుకు సామి మనకుా లేదా ఇప్పుడే టూ ఇయర్స్ ఎప్పుడెప్పుడైపోతుందా అని చూస్తున్న ఏం దగ్గుతున్నావ్ ఏం బాలేదా
ఫుల్ దగ్గు జలుబు ఉన్నాయ్ అప్
అయ్యో మాక్ చెప్పిన టాబ్లెట్ తెచ్చింది కదా మార్నింగ్ కాలేజ్ కి వచ్చినప్పుడు
ఇప్పుడు ఇగ సు ఓయమ్మో చండ్రోల నుంచి ఉంది ఆ మొత్తనా మార్నింగ్ నేను ఉండనులే
ఏ
ఇంటి కెళ్తున్న
ఓ చెంప్పు
రేపు మార్నింగే వెళ్తున్నా
హుమ్ మాకంటే పండుగ లేదు మీకన్నా
ఏ నీకెందుకు లేదు పండగ
పండగుంది నిం పోద్దు నిం పోయర్కి మున్నర పోోళ అటెండెన్స్ డే ఫస్ట్ అందు
ఎంతుంది
ఫిబ్రవరి అసలు నేను ఒక రెండు రోజులు ఏం పోయిన అది కూడా లాస్ట్ మొన్న మొన్న వచ్చినది చికెన్ బాక్స్ వచ్చి ఇంటి దగ్గర ఉండి పోయినా వన్ మంత్ అట్లా ఆటన్నేన్స్ మొత్తం పోయింది ఫ ఫిఫ్టీకి వచ్చింది
ఫిఫ్టీ అంటే ఇంగ మొన్నాడేళ్తావా
ఆ వెనస్డే నైట్ వెళ్లాలి
వెనస్జే నైటా
హుమ్ నైట్ ఎల్తా
ఆ నైట్ వెళ్ళేసి మళ్ళా సండే మొ నైటా
అంతే నైట్ ఏం కాదు వస్తాం మధ్యాహ్నం కల్ల వచ్చేస్తా ఏం చేస్తాం ఇంటికాడ
ఇంటికాడ అమ్మోళ్ళతో కొంచసేపు టైమ్ స్పెండ్ చేయడం నేర్చు కొండి నా స్వామి మొగోళ్ళు
త
మంచిి మాటలే మంచిి మాటలే అబ్ అబ్బాయిలు అమ్మ వాళ్ళకి ఎంత హ హెల్ప్ఫుల్గా ఉండలా
చేసాంలే చేసినన్ని రోజులు చేసినం ఇంగిప్పుడు ఏడా ఇప్పుడు ఇంటి కడుంటే అవ్వదు
అంటే పండగ సిచ్యువేషన్ కదా
అందుకేగా పోయ్యేది స్వామి కోడిని పెడతన్నారు అంటే ఆటలు పెడుతున్నా యాటల్ అంటే తెలుసా నీకు యాటలు అంటే తెలుసా
తెలుసు
హు ఆటలు పెడతాంే ఆల్రెడీ అందుకే పోయేది లేకపోతే పోయేవాన్నే కాదు అసలు
ఆహా యాటలు నరుకుతాన్రా యో అంటే ఎవరికి ఇస్తున్నారు పెట్ పెద్దమ్మ తళ్ళికా మ్ హు
ఏ ఊరు మీది
మాది రాయ్చోటి
అంటే రాయిచోటిన పక్కన పళ్ళ అట్ల ఏమన్న
యాక్చువల్గా మా ఊరైతే మద్ధిరేవుళ రెడ్డి వారిపల్లి
ఓయమ్మో ఏ సామీ తిడుతున్నావ
ఊరి పేరే మద్ధిరేవుల రెడ్టివారిపల్లి
పఊరి పేరు అద వద్దు లే ఏ అది అర్ధమే కావట్లే ఫస్ట్ నాకు ఎక్కడ అది ఇండియానేనా
ఇండియానే ఆంధ్రప్రదేశే కడ అన్నమయ్య డిస్టిక్
ఓకే ఈయనేనా రాజంపేట దగ్గరేనా
రాజంపేట కూడా అవసరం లేదు నీకు రాయచోటే రాయిచోటి దగ్గర దగ్గరే నాకు రాయచోట్టు నుంచి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే మా ఊరు
ఆఓహా
మీకు లగరేడిపల్లి గంగమ్మ జాతర తెలుసా
ఉం
ఆ అది మా జాత్ర
ఉహ
ఉం అదే మాకు జరిగే జాతర
అవునా
మెయిన్ జాతర అందుకే మేము లాస్ట్ వీక్ వన్ వీక్ పెట్టేశాంగా మిడ్డు ముందు
ఏమ అదిడి సాయి అంటే నేను వచ్చిందే మిడ్డుకు ఒక వన్ టూ డేస్ ముందు అంతే ఆల్రెడీ ఇందాక ఒక కాల్ వేస్ట్ నువ్ ఆ బబ నెబ పెట్టిందిండి ఇది నేను ఇంకెమ్మట చేసిన అంటే ఇందాక నెంబర్ పెట్టింది నీది రింగంది నువ్ వెత్తల
ఆ ఇందాక నిరమలా మాట్లాడతా నాది డిస్కనెక్ట్ అయిపోయింది.
అబ అవకు చెప్పాల నాకే అంటే ఇట్లా మాట్లాడుతున్నా న చెప్పాల ఊరికి నెంబర్ట్ అంటే చెప్పింది ఇట్లా ఫస్ట్ మాట్లాతాను అని చెప్పి సరే నువ్ మాట్లాడేది అయిపోయినాక చెప్పాబకి ఇట్లా చేస్త డు అని చెప్పి అవ్వ కి నా నెంబరన్న పెట్టు నా నెంబర్దా లేదా అవ్వ కి పెట్టు అంటే పెట్టింది ఇంకా నెంబర్ పెట్టిందంటే ఇంకా చేయమనే కద అర్థమని అంటే మామూలుంగా
అన్నా మా తమ్ముడు కాల్ చేస్తాండు అన్నా
హ ఇప్పు ఇట్లా కట్ జయల ఒక ఐదు నిమిషాలు అంతే ఏం కదలే పై పడదులే ఫోన్ చేస్తాను అంట ఫోన్ లో మాట్లాడే
తెలీదు వాడు హాస్టల్ వాడికి ఇప్పుడు ఫోన్ దొరికి ది ఫోన్ చేస్తాన్నాడు. అది మ్యాటర్
కట్ జేయాల ఇప్పుడు
అ పోనీ లే నేనే చేస్తాను ఒక ఫోర్ మినిట్స్ ఉంది అంతే కదా
ఆ అంటే సరే ఒక ఫోర్ మినిట్స్ అంత ఎంత సేపు
ఫోర్ మినిట్స్ వాడికి ఫోన్ అదే రేపే వాడికి లాస్ట్ ఎగ్జామ్ ఉంది
ఎగ్జామా
ఇంటర్ హాస్టల్ లో ఉంటాడు ఆ ఇప్పుడు ఫోన్ దొరికింది ఈ టైంకి అందుకు ఫోన్ తీసుకొని ఈ టై లో ఫోన్ చేస్తాండు
అబ్బా సారి పావని ఏమనుకోద్దే
ఏం లేదు ఏం లేదు లే ఉంటాడలే ఒక ఫోర్ మినిట్స్ ఏ కద యాడికి పోడు లే ఇం రేపు నేను వాడు కలిసి వెళ్తాం.
ఆ ఏ కాలేజ ఎక్కడన్నాడు ఏ కాలేజీలో ఉన్నాడు
చంద్రగిరి నారాయణ తిరుపతి దగ్గర అక్కడ నేను ఇప్పుడు చంద్రగిరికి ఇక్కడే వెళ్ళాలి రేపు అక్కడికి వెళ్ళి వాడు తీసుకొని ఇద్దరం వెళ్ళాలి
ఓయ్యబా పెద్ద పని అం పాపం
ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలి తిరుపతి నుంచి చంద్రగిరికి ఎల్లాలి ఆడి లగేజ్ మొత్తం వేరే వాళ్ళ కార్ లో పెట్టిచ్చేసేసి
అదేందిది వేరే వాళ్ళ కారులో మళ్ళీ
అంటే రిలేటివ్స్ది కారు ఉంది మళ్ళా మేము ఎందుకు మేము ముగ్గురు ఉన్నాము ము ముగ్గుర వెళ్ళాలం కదా కార్ లో అందుకని లగేజ్ ఒకటి ఇంటికి పంపించేసేసి ఇంక మేము బస్సులో వెళ్తాం మళ్ళీ తిరుపతికి వచ్చి ఇ బస్లో ఎక్కాలి
ఆహ
ఉమ్
అయిపోయా నీ అవును ఇంకా అయిపోలేదా టాస్ క నీకు వచ్చింట క ముందే
వచ్చాయి నేనే చెయలేదు ఇన్ని రోజులు ఇంకా ఇ కాల్ ఉంది నాది ఇంకా అది తర్వాత మాట్లాడేస్త సబ్మిట్ చేసేస్తా ఇరువది ఎట్లా నేను ఎన్ని రోజుల నుంచి చేయలేదు
ఉ ఉ
ఏదో ఒక పని పడతాది నాకు నైట్ టైమ్స్ లో
అంతగా ఏం నైట్ ఏం పనింట స్వామి నీకు అంతగా న బాయ్ ఫ్రెండ్ ఉన్నాట్టట అదే ఏం లే బాగున్నావు అంటలే
నన్ను చూసి నీకుండాడానికి వి చాందా యా పచ్చకి కొంటాడా వి చాందినా నాకుండే కోపానికి నాకుండే బీపీకి వాడు ఎప్పుడో పోతాడు
ఓయబ
హబ్బ
మనసు మనసు బాగుంటేయి చాలు
మా మమ్మీ కాల్ వచ్చాన్నిడా
ఆ ఏసగా ఏను ఇది బా అక్కడక్ టూ మినిట్స్ ఉంది ఆల్రెడీ అంటే మీ అమ్మ ఏడుచ మళ్ళీ ఆ అదే కదా ఇదేది నేను చేసినప్పుడే వస్తున్నారు చెయ్యక చెయ్యక చేస్తేయ్ సరేలే త్వోమింటూనేస్ లే ఎంత సాపు
వాడు టూ టైమ్స్ చేసాడు మా తమ్ముడు మా అమ్మ ఒకసారి చేసింది ఇంక మళ్ళా ఒకసారి కొడుతుంది
హ
అయ్యో వెంట మీద వెంట కొడతాను అమ్మ ఒక్క నిమిషం అన్నా ఏం కాదు ఒక వన్ మినిటే కదా కట్ చేస్తా
కట్ చేేస్తావా ఒక్క బా ఏం కాదులే ఓనేమైనట్ ఏమవుతుంది మళ్ళీ చేయచేలే మీఅమ్మ ఫోన్కఉంటుంది గా ఎట్లా
మామ నన్ను చంపించింది నా
బా సంపేస్తదా వన్ మినిట్ వన్ మినిట్ ఏదో ఒకటి చెప్
టూ టైమ్స్ చేసింది ఏడీకి పోయినవ్ ఎక్కడికి పోయినవ్ అనీ చంపుతుంది నన్నూ ఇనగా
అంటే ఛార్జింగ్ పెట్టింట్ల బయటికి వెళ్ళింటి అంటే వాష్రూమ్ ఏదో ఒకటి దాంత ఏముంది
తమ్ముడు ఫోన్ చేస్తాండు
ఏ ఏట్న్నారు వన్ మినిట్ పావని కరెక్ట్ వన్ మినిట్ ఉంది
అయ్యో అయ్యో ఒక సిక్స్టీ సెకండ్స్
ఆ అయిపోద్ది అయిపోద్ది అమ్న్ కరెక్ట్ వన్ మినిట్ అంతే వన్ మినిట్ అంది కరెక్ట్
అదే అదే తిడతారు నన్నూ పక్క తిట్టేస్తారు ఈ రోజు యాటికి పాయినావ్ ఎక్కడ పోయినావ్ ఫోన్ ఎత్తకండి అన్ని సార్ చేస్త
అయితే నువ్వు ఫస్ట్ ని ఒకటే మాట చెప్పు నేను ఛార్జింగ్ పెట్టటింటి చార్జింగ్ పెట్టి వాషూమ్ పోనానని చెప్పి అంత అయిపోయి ఏముంది
ఇంకా అదే చెప్పాలి వాష్రూమ్లో ఉన్నదని చెప్పాలి అయ్యో అన్నా ఇంకొకసారి మళ్ళా కాల్ వచ్చసా
ఊరిమ్మాట్లున్నారు స ఎట్ల ఇంత
కాల్ మీద కాల్ కొటింది కొటింది ఇల్ బా ఒక ట్వంటీ సెకండ్స్ నను చంపాస్తారు ఇరోజు ఇ ద్దరుషేరు ఓపక్క
అమ్మా ఏన్ సంగ్కు ఏది ఇంత కష్టం వచ్చంది
టెన్ సకెండ్స్
అయిపోయింది నైన్ సెకండ్స్ సరే టెన్ అయిపోతాను నే
టెన్ అయిపోతనే కట్ చేసి వాళ్ళకి చేయయాల్సిందే
అయితే నేను కట్ చేస్తా మళ్ళ ఫోన్ అయితేను అయితే ఆ సరే సరే